హలో హ్మ్ ఆ ఆయన పెట్టిందే మొన్న ఎందుకు కాల్వలేదు మరి కాలు
ఏం మరి ఆ సరే చేస్తన్నావ్
ఏం చేయట్లేదు బస్సు గురించి వెయిట్ చేస్తాననే బాబు అరగంట నుంచి రావట్లేదు.
మ్మ్ ఏం ఏం ఏంటి మీ డైరెక్ట్ బస్ హా
డైరెక్ట్ కాదు మళ్ళీ సగంలో దిగి ఇంకో బస్సు ఎక్కాలి
ఆ
హ్మ్ టిఫిన్ చేసావా
ఆ అయిపోయింది
ఆ ఇడ్లీ
ఓ ఓకే వెరి గుడ్ మాది ఇడ్లి యే
పంచ్ హ్మ్ హు అది సేమ్ హ్మ్ హు ఆ ఇంకేంటి మరి హలో ఇంకా నాది ప్రాసెస్ జరుగుతుంది హలో హలో హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ